హలో
ఏం జెస్ నవే
ఎల్ లే ఇల కాలి
ఆ
కాళినే
హ్మ్ నేన్ ఉడా కాలీ నే
ఉన్నవా
ఆహ్ తిన్న మధ్యానించె
నువ్వే చెయ్యాల వంట
హ్మ్
ఏం జేస్తవేన్ కర్రీ
బెండకయ్ ఉంది అది చేసి నేను ఆమ్ లేట్ ఎస్ కున్న
బెండకయా
ఉమ్
చెయ్ చేయి అదే మీ అమ్ మీ అమ్మక్ జేప్పావ్ కదా చేయ్ మని
ఏంది
ఇప్పుడు అచ్చేటప్పుడు బెండకాయ ఏమన్నా
అ చేయలా మా అమ్మా అదై చేలొ పనికి వాళ్ళు ఒచ్చింటే వాళ్ళకి అని పప్పు జేసి టమాటా పచ్చడి చేసింది.
అహా
ఊమ్
ఎన్ని గంటలక్ ఎల్లావ్ ఆరోజు
త్రీ థర్టీ
ఏం అంతలేట్ అంత ఎర్లీ గా ఎళ్ళవ్ గదా?
పది గంటలకి తెల్సా బస్ ఒచ్చిందా అస్సల బస్ స్టాండ్ మొత్తం స్టూడెంట్సే నా కాడ కొమిట్ల బస్సురాల మళ్ళ ఎన్ త్త మంది స్టూడెంట్స్ మధ్య అసలు నేన్ ఎక్కిన బస్ మొత్తం స్టూడెంట్సే
అస్సలు ఈవినింగ్ గూడ ఎంత మంది తెలుసా బస్ స్టాండ్ మొత్తం స్టూడెంట్సే
నెల్లూరు నుంచి చెన్నూరు వరకు ఒచ్చింది ఆ పాప నాతో పాటె
ఎక్కడ జూసినా స్టూడెంట్స్ ఏ కన్
ఉమ్మ్ ఫోర్ డేస్ కలిసి ఒచ్చేసరికి అందరు వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ అన్ని కాలేజ్లలో
ఆ పిల్ల బాగి ఒల్ల ఏందీ మే ఇంత మందిన్ నేన్ ఎప్ ఎప్పుడు చూడలేదు మె బస్ స్టాండ్ లో ఫస్ట్ టైమ్ చూస్తున్నాను అని అంటుంది.
మీరు ఆటో తీస్కోని ఎళ్లారా?
ఆ ఆటోకే ఎక్కడ మేం ఫోర్ కెల్ ఫోర్ కేళ్దాము కోమట్లో బస్సుకి ఎళ్పోవచ్చు అని చెప్ తె నేను ఫోర్ థర్టీకి పోదమ్మే అనింది.
అప్
ఇంకా వార్డెన్ లా ఆక్ట్ చేసేదన్ అయ్యేసరికి ఫోర్ ఫార్టీ కాలేజీ లోనే అయిపోయింది
ఉమ్
ఇంకా అందుకని వెళ్ళడమే అక్కడ కేఫ్ దగ్గర ఆటో దొరికింది. ఆయన అయ్యప్ప గుడి వరకె వస్తనన్నడు మేమల్ల ఆర్టీసీ వరకు కావాలనేసరికి అక్కడ్ అక్కడ వరకైనా రండమ్మ అక్కడ నుండి వెళ్ళొచ్చు గద మళ్ళీ ఇంకొక్క ఆటోకి పది ఇయ్యండి అక్కడ ఇరవై సరిపోతాయి గదా ఎట్టైనా ముప్పై ఏ ఇయ్యాలి గదా మీక్ లేట్ అవ్వకుండా ఉంటది అన్నాడు. సరే అని ఎల్లామ! ఆ ఆంకులే మాట్లాడాడు పాపం మాకు ఆటో ఆడ అయ్యప్ప గుడి దగ్గర
ఆహా
మాట్లాడి ఎక్కించి పంపిచాడు కరెక్ట్ ఫైవ్కెల్పోయం
ఉమ్
నేన్ ఎళ్ళేసరికి మా బస్సు వచ్చింనుంది
ఉమ్
ఇంకా ఆ పిల్లకేమో సెవెన్ థర్టీకి
ఆ
కున్నింది ఆక్కడె అక్కని అడిగితేమో నాకు ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు రేపు మార్నింగ్ ఎళ్తాను అనింది
ఆహ్ చెప్పింది
అదే ఓస్తా అన్నది గదా అక్క అందుకని అడిగ్ అడిగి తె ఆ మాట జెప్పింది
టెంపుల్ కి పోయారు నేను తెలీదు మా ఎలాగుల రేపు సాయిబాబా టెంపుల్ పోయినట్టున్నారు గ
తె స్టేటస్ ఎసార్గా మన రూమ్ జూనియర్స్ కూడా పోయారు గ
ఆ ఉండరు ఉన్నరు
పోయ్యారు వాళ్ళుగూడ టెంపుల్ వాల్తోపాటే
వాళ్ళు అంత ఒకే బ్యాచ్ కద రాజి మన రూమ్ వాళ్ళు ఇప్పుడు
కవిత ఇప్పుడు కొత్తగా ఆ పిల్ల ఈఎంమ యాడ్ అయింది ఐమా
క్లోజ్
నిన్న ఆ బ్యాచ్ లో
హైమా
ఊ వస్తున్నారా అక్కోళ్ళు శ్రీ రామనవమకి
మా యక్కకి జరం తగ్గలేదంట ఇంగా
ఆ హాస్పిటల్కి ఎల్లారా
నిన్నా సాయంత్రం ఫోన్ చేసింటే ఆ మానస వాళ్ళ అత్త ఎత్తింది
ఆ
వాళ్ళు హాస్పిటల్కి పోయిన్నారు అని చెప్పింది చిన్నోడికి ఫుల్ గా దగ్గోస్తుం
అట్లయితే రాదులే ఇంకా
ఉ పాపం క్రిత్విక్ బ్యాగ్ కొనీ బాటిల్ తీసుకొని పిన్ని దగ్గరికి పోచ్ మా పిన్ని వాళ్ళ కాలేజీకి పోతున్నా అని చెప్తున్నాడు వాడు
అయ్యయో
వాడు బా మిస్సవ్తున్నాడమే
నువ్వైనా ఎల్లోచ్చు కదా
ఏంది చెన్నైకా
ఉన్నారాడ
ఆ ఈడుంటే నేను అసలు వచ్చినను ఫస్ట్ అడిగిపోయే వచ్చేదాన్ని
వాళ్ళ అత్తగుడ ఎలిందా
వాళ్ళ అత్త టూ డేస్ ఏమో అవుతుంది పోయి ఆ పిల్లకి జ్వరం వస్తుంది అన్నప్పుడు పోయింది ఏదో పని ఉందని వచ్చినింది
మ్ ఆయన తెలుసా ఎంత చేసాడు తెలుసా నిన్నా
తిప్పిచ్చుకున్నాడంట కదా నేన్ అందుకే ఇయ్యన్ని ఉంటాయనే నేను ముందు రోజు సాయంత్రం పెట్టించుకునేది
తిప్పించుకునేది కాదు పోద్దన వాళ్ళు జయశ్రీ మేఘన వాళ్ళు పోతే ఆయన అనాలసిస్ ఆయనకి క్యాబిన్ లో అందరు ఆ బ్యాచ్ అంతా కూర్చొని ఉండే ఆ నలుగురు
ఆ తెలుసు
ఎల్లారు ఆడుకున్నరు పాపం వాళ్ళ తోటి పెట్లే సైను వాళ్ళని చూసి రెచ్చిపోతుండే ఇయినా
ఆ
ఆయన అనసిస్ ఆయన బెదిరిస్తుండో ఆ నువ్ పెట్టావనుకో అని
ఉమ్
బెదిరిస్తుంది నా కొంతసేపు పాపం ఆ పిల్లతో ఆడుకున్నారు ఆ పిల్లకి ఏడుపు వచ్చిందంట జైశ్రీకి నాకొద్దు ఇ ఆమె తో నాకొద్దు ఆమె తో పర్మిషన్ అనే అ పిల్ల బయటకు వచ్చింది వచ్చి ఇంకా కింద క్లాస్ రూమ్కెళ్ళాము ఇద్దరుము కూర్చుంటే వాళ్ళ నాన్నకీ ఫోన్ చేసింది అపిల్ల ఫోన్ చేసి ఫోన్ చేసి చేసింది నాన్న ఇట్ట జెస్తున్నాడు ఈయన నువ్వు ఆయనకు ఫోన్ చేసి ఇప్పుడు ఆయనే నన్ను పిలవాలి అని చెప్పింది మూడు సార్లు ఫోన్ చేస్ స్తె లిఫ్ట్ చేయలేదంట మళ్ళీ బేకర్గానే కూర్చొనున్నాడాడ
ఆయన కావాలనే లిఫ్ట్ చేసుండడు అనాన్సీ సార్ ఉన్నాడు అనాన్సీ కి తెలుసు కదా వాళ నాన్న సూర్యాసర్ చెప్పేద్దాం జరిగిందేదో
మూడు సార్లు
మానాన్న అయుంటే బీపి లేసిపోయి తిట్టేవొడు అవున ఎన్నిసార్లు చేసినా ఎత్తకుండా
తర్వాత ఇంక మళ్ళీ లాస్ట్ కీ ట్వల్ కో ఏమో టువెల్కొ టూవెల్ థర్టీకో తీసుకున్న పర్మిషన్ పోయి
ఉమ్
మళ్ళ తిరిగిచేసాడంట ఫోను
బా చేసారా ఫంక్షన్
మేము అసలు బాల
ఆ
మంచిగా నిద్రపోయిన ఎవ్వరు పోలా మంచిగ నిద్రపోయాం అసలు ఫుల్ నిద్రపోయాం
ఉ
మెస్ గుడ పొనత అంత నిద్రపోయిను
ఉమ్
మెస్ గుడా పోలే మేమ్ ఆఫ్టర్నూను
ఏ
రెండుకు లేషినం ఇద్దరం
ఉమ్
గపల అడిగితే టైం అయింది కదా పోయి అట్నేన్స్ వేపించుకున్నాము
ఆ
ఇంకా టూ తర్టీ కట్లేలదం మేమ్ పర్మిషన్కి ఇప్పుడు కాదు ఈవినింగ్ అన్నాడు మాకు ఇప్పుడే కా అంటే మము ఈవినింగ్ వెళ్ళిపోత మెము అంటేను ఆహా కాదు కాదు అని వెళ్తుండ వాడికి డెకరేషన్ చేస్తుంటే ఆడికి ఫోర్తియర్ అక్కోళ్ళు ఉంటరుగ అని చెప్పి లక్షలు తీసు కొన్నారు మావి మేం గుడా వెనకలే ఎళ్లాం మేం పెట్టిస్తాము సైన్ అని చెప్పి మా లటర్లు తీసుకెళ్లారు
ఆ
తీసు తీస్కెళ్తే అనాల్లా
ఉమ్
మేము కూడా వెళ్ళాం వెనకాలె ఆయన ఏం చేసాడు సైన్ ఏమంటే దాంట్లో అదే డెకరేషన్ చేస్తారుగ బంతిపూల దాంట్లో అవి మెల్లో వేసుకొని పాటలు పెడితే డ్యాన్స్ వేస్తుండు
హ
సహాయం చేయమంటే లెటర్ ముందు తెచ్చిపెట్టినవ్ పెన్ను కూడా చేతిలో తూరిస్తే కాని తీసుకోలా
బలవంతాం చేసినట్టుంది కాదవే
లెటర్ రాసి అదే అది మెల్ల వేసుకొని డ్యాన్స్ వేస్తున్నాడు మే సైన్ చేయమంటేనో
ఆహా
వాలే కోపామ్మోచ్చింది అసలు బలే తిట్టుకున్నాం మేం
ఆయన చేసిన దానికి ఎవ్వరు రాకున్నా ఉంటేనే బాగుంటది
ప్రిన్సిపాల్ వైప్ ళ్ల ఆయన సైన్ చేస్తుంటే లెటర్ మీద
ఉమ్మ్
అంటే ఫోర్త్ ఇయర్ అక్కోళ్ళు గా తీసుకెళ్ళింది మా లెటర్స్ వాళ్ళకి మీరు ఎందుకు సైన్ చేస్తున్నారు నేను గా చేయాలి అన్నాడు అన్ అంటంది వాళ్ళకు కాదు మేడం మేడం వీళ్ళయి మా క్లాస్ వాళ్ళే అని చెప్పాడు
ఆ
అయితే ఓకే అంట మళ్ళీ మన క్లాసులో అక్కళ్ళ బాళ తెలుసా దానికి
మ్ ఫోర్తి రోలు ఫామ్ దెయలే ఫోర్త్ రోల్ ఫామ్ దేవలే చేసిరు ఇంకా మన వాళ్ళ ఫంక్షన్ ఇంత ఇంట్రెస్ట్ చూపియరా అసలు ఎప్పుడెప్పుడు ఎప్పుడు వెళ్లిపోవాలా అని అనుకుంటారు
వాళ్ళు అట్టగాస్తర్లే నిజమే మనం అయితే ఎప్పుడు రూములకి వెళ్ళిపోదామా
ఆ
అంతే అయిపోయింది టైము
ఉమ్ సరే బాయ్
కట్ చేయి హ